ఎలా ఉన్నావు.
బాగున్నా నువ్ ఎలా ఉన్నావు.
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావు.
నేనా ఏం చెయ్యట్లే నువ్వు.
నేను ఏం లేవై. ఇక్కడ మున్డరా రోడ్ లో బైక్స్ బస్సెస్ అవన్నీ పోతాంటే చూసుకుంటాం ఉన్. ఉన్న డోర్ లో నుంచి.
ఆహా.
తిన్నవా.
హాఆ.
నేను కూడా తిన్నా. ఏం తిన్నావ్.
నేను ఫిష్ తిన్న.
ఆహో ఫిష్ ఒక ఒకటి తిన్నావా అన్నం తినలేదా.
తినలేదు ఫిష్ ఒక్కటే తిన్న.
మ్మ్ హ్
నువ్వు
హ నేను తిన్నా అన్నము రసము ఇంగా ఎగ్గ్ అ బాయిల్ చేసి నా ఫ్రై చేసి నేనే అన్నం చేసుకుని రసం చేసుకొని అంతా చేసి తిన్నా
మా ఇంట్లో చేసిన్నారు బట్ నిన్న చేసిన్నారు
ఆహ్ ఇంకా ఏమీ ఇక్కడో మీ సైడ్ ఎన్నో రోడ్ వేస్తారంట కదా ఫుట్పాత్
అహా కొంచెం విన్నా నేను కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి అంటున్నారు చూడాలి మరి
జరుగుతున్నాయా లేంటే జరుగుతాయి అంటనా
జరుగుతున్నాయి అని అంటున్నారు
ఆహా అంటే ఇప్పుడు రోడ్ ఎక్స్టెండ్ చేసారంటనా ఈ పక్క
ఇంకా చేయలేదు చేస్తారు అనేసి అంటున్నారు
ఓహో చేస్తాదంటనా అంటే ఇప్పుడు అంటే అప్పుడు ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి కదా సైజ్ కే అవన్నీ కట్ చేసేస్తారా అయితే పెద్ద పెద్ద చెట్లు
ఆ ఆబ్వియస్ గా ఇంకా రోడ్ ఎక్స్టెండ్ చేస్తారంటే అవి కట్ చేయడం మాముూలే కదా గవర్నమెంట్ పని అదే కదా ఇంకా
అదే ఇంకా మ్మ్ అంటే ఎట్లా రోడ్డు టూ సైడ్ స్ అంటే ఏ ప్చ్ అంటే ఎట్ల వేస్సరు పొయ్యేకి వచ్చేకి టూ సైడ్స్ వేస్తారా సింగిల్ రోడ్ కాకుండా డబుల్ రోడ్డు
సింగిల్ రోడ్ కాదు డబుల్ రోడ్డే ఉండేది ఇప్పుడు
అది ఇంగా ఫోర్ రోడ్స్ వేస్తారా
అంటే హైవే రోడ్స్ విత్ ఫోర్ లైన్స్ వేస్తారు అన్మాట అనేసి అంటున్నారు బట్ వాట్ ఐమ్ థింకింగ్ ఈజ్ వేయరు అనేసి అనుకుంటున్నా ఇప్పుడు అంగళ్లు అదే అక్కడ ఉంది కదా ఒక విలేజ్
ఎక్కడా
ప్చ్ ఆ కాలేజ్ దాటిన తర్వాత
ఆ ఆ ఆ కాలేజి నుంచి దాటిన తర్వాత అందులో నుంచి ఫోలేం చేయాలి అంటే చానా కష్టం ఉమ్
అక్కడ చాలా లైక్ రెస్టారెంట్స్ ఉన్నాయి షాప్స్ ఉన్నాయి అవన్నీ పోతాయ్ మేబీ అంటే నేనేమో నేనేం ఏమనుకుంటున్నా అంటే వెయ్యరు అనేసి అనుకుంటున్నా
నేనేం అనుకుంటాన్నా
ఒక వే లో ప్పుకుంటే లైక్ ఆ షాప్ వాళ్ళు ఆ రెస్టారెంట్ వాళ్ళు ఒప్పుకుంటే వేయొచ్చు
నేనేమనుగుంట అనన్న టే ఇక్కడ నుంచి ఆ విలేజ్ స్టార్టింగ్ వరకు వేస్తరు మళ ఇంగా కొంచెం హాఫ్వర్క్ వేస్ మళ్ళా ఆ విలేజ్ హాఫ్ నుంచి మళ్ళా వేస్తారేమో అనుకుంటాన్న
ఆహా మరి మీ మరి మీ విలేజ్కి బిగ్గెస్ట్ స్టడెంట్ ఎ ఏంటి అనుకుంటున్నవు
స్ట్రేంత
ఆ
ఆ మామ్ స్ట్రెంత్ అంటే ఇది ఉన్లేదమా ఇంటి ముందుర ఒక కాలేజ్ ఉందిలే అదే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మరి మీకి
ఆ
ఆ కాలేము మేము నన్నడైతే చైనా తెలుకుంటాం ఉమ్ అంటే ఇంకా ఆంధ్రాలో కూలెస్ట్ ప్లేసెస్ల ఒకటి అంటలి నిజమే అది కూడా
ఉమ్ అదే అందుకే చాలా మంది లైక్ వీకెండ్ ట్రిప్స్ కి కూడా వెళ్తుంటారు
ఉమ్ ఉమ్ ఇంకా రోడ్స్ ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది మెయిన్ ఇక్కడ అంగల్లో అనే ఒక దేస్ ఉంది కదా దాంట్లో ఏందో గందరగోళంగా ఉంటుంది కొంచెం రోడ్స్ మంచ్ చిగా వేసి మంచిగా మెయింటైన్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది
అవును రోడ్ బెటర్ రోడ్స్ ఉంటే టూరిజం కూడా పెరుగుతుంది కదా
ఊం అవును ఇంకా లోకల్ బిజినెసెస్ కి కూడా చానా హెల్పవుతుంది ఉమ్
అగ్రికల్చర్ కూడా ఇంపార్టెంట్ కదా
అవును అ మెయిన్ గా ఈ సైడ్ ఎక్కువ టొమాటో కల్టివేషన్ కి చాలా ఫేమస్ ఇంకా క్కడ టొమాటో ఉమ్ చానా పెద్ద మార్కెట్ కూడా ఉంది కదా ఎక్కడంటూ మదన్పల్లిలో ఆ అదే ఏసియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ ఏవి అంటే అది అనికుంటారు ఉమ్
ఆట్ ఇండియా ఏషియాలో
ఆ ఆ నాగ్గూడా తెలుసు నేను విన్నా చానా సార్లు
ఉమ్ ఫార్మర్స్కి స్టోరేజ్ ఫెసిలిటీ ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంటుందనిపిస్ చిన్
అవును కానీ అక్కడ రోడ్డు కూడా ఏం అంతగా బాలేేదు ఎందుకంటే ఇంకా లో ట్రాక్టర్లలో లోడ్స్ టెంపోస్ లో లోడ్స్ వస్తయనుకో ఇంకా క్కడే ఒక టూ త్రీ డేస్ అక్కడే ఉండిపోవాలనమాట లైన్లో అంతా ఫుల్లు రష్ తిగా ఉంటుంది
ఇంకా ప్రైస్ కూడా ఫ్లక్చుయేషన్స్ కూడా కొంచెం కంట్రోల్ అవ్వచ్చు కదా
ఉమ్ అవున్ నిజమే ఇంగ ఎడ్యుకేషన్ గురించి ఏమనిపిస్తుంది ఈ సైడ్
అంటే కాలేజెస్ బాగానే ఉన్నాయి బట్టూ ఒక కాలేజ్ కి మాత్రం మ్మ్ చొ చొప్పకూడ్దు అందర్నీ తీసేస్తన్నారా కాలేజ్ లో
ఓహో వ్ నువ్వ్ చదివిన కాలేజేన
హవును
ఊ వాళ్ళు ఎన్న్ రోజులన్ తీస్తార్లే వాళ్కొగటి అర్థం గావడం లేదు వాళ్ళ ఎక్కడో నించి తీస్కొనోచ్చి తిల్లల చదువు నాశ్నం జేస్తన్నరన్ తే వాళ్ళకి ఆ ఇంగ్లీషు సరిగ్గా రాదు అట్ల తెలుగు గుడా రాదక్ససలు అసలు ఎక్స్ప్లెయిన్ జేసేద్ గూడ్రాదు ఆ టీచర్స్ కి అవును అంతా నార్త్ సైడ్ వాళ్ని పట్టుకొనొస్తరా ఇంగా వాళ్ళు ఆ ఇంగ్లీష్ కుడా సక్రమంగా మాట్లాల్లేదు వాళ్ది స్లాంగే వేరు ప్రొనౌన్సియేషనె వేరుగా ఉంటుంది ఏమి గని ఎక్స్ ప్లైన్ జెయ్యురు సరిగ్గానే చేయురు డేమో దీస్
న్లే వాళ్ది కొంచెం మ్యాక్సిం డిఫ్రెంట్ గా ఉంటుంది గదా
ఉహూ ఇంగ డెమో దీస్కున్నప్పుడు ఏం చూసి తీస్కుంటన్నారో ఏమో అసలు
అంటే డెమో అంటే తీస్కోర్ గా స్టూడెంట్స్ దగ్గిర ఎందుక్ చొప్పి లైక్ ఇంటర్వ్యూ లాగ్ కండెక్ట్ చేస్తారంతే
ఊ చానా కష్టం అసలు
హూ ఇంకా హాస్పిటల్స్ ఇంకా డెవలప్ అవ్వాలి అనుకుంటన్నావ
అవును డెఫినెట్టుగా ఇక్కడా చూస్కుంటే ఇక్కడ ఎక్కడ డౌటిప్ కు సుల్తాన్ సెంటర్స్ దగ్గెరా అయితే ఒక స్కూ లు ఒక హాస్పిటల్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడ్తున్నారు రీసెంట్ గానే అయిపోతాయ్ ఇంక ఈ ఇయడ్లో కట్టేది నా అవును తేలీద నీకి కడ్తున్నారు అస్సలు హ్యాఫు హాఫ్ ప్రాసెసింగ్ లో ఐపోయింద్యంతా ఒకా టూ ఫోరూ ఫైవూ ఏం ఫ్లోడ్సు కూడ కట్టేస్నారు
హాహ
హాస్పెటల్ ఒక పక్కా స్కూలొక పక్క
అంటే స్కూల్ ఏం స్కూలు గవ్మెంట్ స్కూలా
గౌమెండ్స్ ఏమో తెలుదు కానీ స్కూలు అని ఏరో ఇంకా తెలీదు గోర్మెంట్ పెడ్ ట్టారో ప్రైవేట్ పెట్యారో కానీ అఫాడబుల్ ఇల్లూ వెజుకేషన్ మాత్రం ఇస్తారన్నారు హాస్పెడ్ టల్లో గుడ అంతే ట్రీట్మెంట్సు ఇంగా స్కూల్లో ఎజ్యుకేషన్ గూడ అంతే
ఊహు ఎంప్లాయ్ మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయ్ అనుకుంటన్నావ్
ఎంప్లాయ్మెంటా అస్సల్ చానా పూర్ గా ఉన్నాయ్ ఎంత ఇంప్రూ అయ్ తే అంత మంచిదనిపిస్తుంది నాకైతే ఊ అవును
అంటే ఇటు సైడ్ ఏమి అంతగా కంపెనీస్ ఏమి లేవు చాలా యూత్ జాబ్స్ కోసం హైదరాబాద్ ఆయిల్స్ బెంగళూరు కెళ్తున్నారు సర్చ్ కోసం జాబ్ సర్చ్ పర్సన్
నిజమే ఇంకా లోకల్ ఇండస్ట్రీస్ వస్తే ఇంక మైగ్రేషన్ తగ్గుతుంది మన ఆంధ్రాలో గూడా చ చానా ఉంటే చానా కంపెనీస్ ఉంటే బావుంటుంది మనము వేరే స్టేట్స్ కి పొయి పరిస్థితి లేకుండా ఉంటుంది మన గూడ మంచిగా ఉంటుంది ఇక్కడే ఉంటే
అంటే ఐటి కంపెనీస్ రావడానికి ఛాన్స్ ఉంద ఇట్ సైడ్
డు నాకు తెలిసినంత వరకు ఐటీ కన్నా ఇంకా కోరే ఎక్కువ వస్తాయేమో అనుకుంట్ థన ఎందుకంటే ఇంగ స్మాల్ ఐటిప్ పాక్స్ స్టాట్ ఉమ్ మన సైడే
ఊ
ఎందుకంటే ఇంగా ఏమో తెలీదు కోరకు వస్తాయమో అనుకుంటన్న
ఊహు
నీక్ క్వాంటమ్ ది కోరే గదా
ఫాన్ త్తమ అంటే క్వాంటము ఎలక్ట్రానిక్స్ లో ఉంది సైన్స్ లో చి కంప్యూటర్స్ లో ఉంది కానీ డిఫరెంట్ నువ్వు ఏ క్వాంటమ్ గురించి మాట్లాడుతున్నావు
బ్లాంక్ ఏ క్వాంటమ్ లేద్ లే గానీ ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా
అది పక్క ఉండల్సిందె
ఇంకా క్లీన్ సిటీ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే
ఊ సరేలే బ్రో కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసి మన టౌన్ ఎలా డెవలప్ అయిందో డిస్కస్ చేద్దాం ఏమంటావ్
కొన్ని ఇయర్స కొన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్
కొన్ని ఇయర్స్ తర్వాత అన్న డెవలప్ అయ్యాక
ఊమ్ సరే అయితే బాయ్ బాయ్